రెండున్నది నేను మాట్టాడను చాందినీకీయమ్మా మాట్లాడతాది
చెప్పు చెప్పు ఏంది గొంతె వస్తాంది టెన్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ పెడితే అయిపోయిద్ది కదా దా
హ్మ్ ఏమో
హ
చెప్పు చెప్పాలి నువ్వే ఆఫ్టర్నూన్ కి ఏం తెచ్చుకున్నారు ఫుడ్ ఆ
మేము అది ఇంకా వేరే తెచ్చుకున్నాం
చెప్పాలి నువ్వే లేదు లేదు
హ చెప్పు చెప్పాలి హ ఉ
ఏగా ఆ ఇచ్చారు ఆ అది ఫస్ట్ ట్వంటి అనేసి ఇచ్చారు మళ్ళీ ఆడ్ అయ్యేంది ఏమో ఆ
చెప్పుకొండి వూ చెప్పు
మ్ ఆ మా అన్నా ఫోన్లో ఏమో ఎవరన చేస్తేమ ఎవరివన్నా టాస్క్ లు ఉంటే చేయమను ఆ చెప్పు చెప్పు చె అ
ఏదో ఒకటి
నా కోసం ఒక పాట పాడవచ్చుగా నీకు ఎందుకు రావు నీకు వస్తాయిగా
రావు
ఎందుకు రావు రను బంబైకి రాను
రావును
ఎందుకు రావు
చెప్పు ఏం సంగతి
ఎవరు ఆమె అంతేలే
మ్...
ఆ....
మ్ అ చెప్పు
చెప్పు ఇకేంటి
చెప్పాలి
ఏం లే నువ్వే చెప్పాలి
హ్మ్
అవున్ ఏం లేదు ఏందో అసలు ఎందుకు వచ్చామా కాలేజ్కి అనిపిస్తుంది ఏం క్లాసులు జరలి ఇంకెందుకు రావాలి ఊరికే రాకపోతే ఫోన్ల మీద ఫోన్ చేస్తారు వీడంత పెద్ద అన్ని జరి గి అంతా అయితన్నట్ ట్టు ఓ ఫోన్లు చేస్తారు
కా రాదు
ఉహ్
మాట్లాడి మాట్లాడి పిచ్ చిలే స్తాంది ఏంది మే దొంగ దాన చాక్లెట్ తింటన్నావ్ లాస్ట్
ఎవరు మే దొంగ ఇడుంటే మనకియాల్సి వస్తుందని అడిగకిపోయి తింటంది
ఏ నిన్ను ఆడుగుతనని ఆడ కూర్చొని తింటన్నావ్ కదా నాకు తెలుసు ఇంకోసారి కింద పడలా మళ్లీ కింద పడలా ఉహు అసలు ఈ నా ఫోన్లు కూడా కాదు మే ఎవరో ఫోన్లు
ఆ అది ఓ ఫోన్ కూడా కాదు రెండు ఫోన్లు మెయింటైన్ చేస్తుంది ఆహా హా రెండు ఫోన్లు మెయింటైన్ చేస్తుంది
ఆహా నాది కూడా కాదు ఇయ నా ఫోన్ లో మాట్లాడింటే వచ్చింటే హ్మ్
కాదు మనీ ఇప్పుడు కొంచెం యాడ్ అయింది కదా మరి కొంచెం యాడ్ అయిద్దా
నా ఫోన్ నాకు కావాలి ఇప్పుడు హ్మ్ ఏందో
ఏము ఏమో ఒక అ ఇద ఏ మేడం కరెక్ట్గానే
మా సార్
చేజి
అ అ ఉ
టైమ్ టైమ్
వెళ్ళ
రిషి చెప్పు చెపాల వద్ద ట్వల్ టెన్ అయిపోయింది టైమ్ క్లాస్ లో ఒకసారి చెప్పచ్చు కదా ఆ మాట ఏమో హెడ్టింగ్ చెప్తున్నా రాసుకోండి ఫిఫ్త్ ఎక్స్మెంట్
బ స
ఆ ఇంకో వన్ మినిట్ మా ఎస్టిమేషన్ ఆఫ్
ఎందుకు అరుస్తన్నావ్
ఆఫ్ నీరం బయోకెమికల్ బస్ పారమ్ మినర్ బై లేదా కీరం బయో
ఆఫ్ దేరట్
బై
ఉ చప్పుు
ప్పారాఫ్ ఎయిట్ యూజీ
ఇవ వస్తా అరుస్తా ఉండును
జీ యూనిఇన్టివిజిబుల్
ఎ వాట్సప్
షాట్ ఫాంమెడ్ అయిందా అయిపోయింది సార్
మే వాట్సాప్ లో చేప్ మే